హలో.
ఆ హలో ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి బాబుకి తినిపిస్తున్నా. అవునండీ.
అవునా అవునా ఇవాళ ఎవరో వచ్చిండట కదండి వాళ్ళ ఇంట్లో ఒక పాపనీ తీసుకొని.
వాళ్ళు వాళ్ళకింద కడుగుతున్నారండి మనీ అడుగుతున్నారు అప్పు అప్పు. ఏ అప్పు అప్పు అని. ఎవరు ఎవరొచ్చిండ్రు. స్ప్రింగ్ బాయ్ వాల్ బి హాయ్ హాయ్. త అమ్మాయి వచ్చిందా మరి నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు వచ్చింది చూడు మరి. మా సాదిక్ బాబాయి వాళ్ళ వచ్చిండ్రు అండి.
అవునా.
హుమ్మ్.
ఏమన్నార్.
ఏ ఎవ్వరేమంటారండి అన ఒక ఐదు వేలు ఇచ్చారేమో.
ఓ.
హ్మ్.
ఏమని.
ఆ.
ఏమోనండి.
ఆయన సిచ్యువేషన్ అయితే క్రిటికల్గా ఉంది.
అవునా బాగా క్రిటికల్ ఉంది. బాగానే క్రిటికల్ ఉన్నది ఇప్పుడైతే ఈసారి.
అవునవును.
వళ్ళ కూతురు వచ్చిందా లేదా.
వాళ్ళ కూతురు ఇంకా రాలాలేదండి.
రాలేదా. వళ్ళ కూతురు కూడా చెప్పిందట కదా ఎవ్వరు ఇయ్యకుంటే ఏంది. ఎవరి ఇయ్యాలని ఏమున్నది ఆ ఎవరు ఇయకున్నా నడవద్.
అందరి చూస్తుంటున్నారు. చూసుకుంటున్నారట ఇట్లా ఎవరు ఏంటి అనేసి. ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేటిది ఇప్పుడు అర్థమవుతుందట వాళ్ళకు.
మీరు ఎట్లాంటోళ్ళు అన్నట్టు. అందరికి అర్థమయిపోయింది అందుకోసమే ఎవరు దగ్గర రావట్లేదు.
అట్లా.
ఆ మరి మీరు మంచిగాగుంటేనే కదా వేరే వాళ్ళు దగ్గరకి వచ్చేది.
అదే అదే
ఫస్ట్ మనం మంచిగుంటే వెరెటోళ్లు నువ్వు నా దగ్గరకోస్తావు నువ్వే చెడిపోతే వేరేటోళ్లు నీ దగ్గరికి ఎట్లా వస్తరు
అదే అదే
మరీ
అట్లానే చెప్తారండి వాళ్లు వాళ్లు ఫేవర్లా మాట్లాడతారు వాళ్లు ఎట్లా అంటే బాగా ఇది చేసి మాట్లాడతారు ఒకరిని కింద పరిచ్
కిందేసి మాట్లాడితే ఆ కానీ మనము మన మాటని వాట్టి ట్టి మనను వేరేటోళ్ళని ఇప్పుడు నిన్ను కిందేసి నేను మాట్లాడితే నాక్ ఏమన్నా వస్తదా
మా కాశీపేటలో ఉంటారు మా అత్తమ్మ కొడుకూ ఉంటాడు కాశీపేటల చిన్నయన ఆయన రాలే అయిత్ తే వాడు రాలే అది ఇది వాడి ఇంటికి కూడా నేను పోయినా ఫంక్షన్లాంటే వాడిప్ ఏ పిల్లకి ఎన్ని మాటలు అన్నారు మీరు వాడి మనుషుల ఉండదా
అవును అది
వదిలేసి పోతాది ఇగ ఉన్నది ఏంది అయ్యో మీరెట్లా సిగ్గుతోటి జాచ్ చ్చిపోవాలన్న పచ్చీస్ అన్నారు మీరు
నువ్వు అన్ని అని అలా దావత్ పోతే వాళ్లు ఇజాత్ గాలోళ్లు
హమ్తే అంమ్తే ఇగో నువ్వు ఉండి ఉండి నాకోక మాట అన్నా నీ ముఖం ఎట్లా జూస్తా నేను నేను చెప్పే పద్ధతి కొద్ది నేను జేప్తా నీ ఇష్టం అది రావాలా రానియాస్
అదే అదే
మంచి మనుషులయితే అర్థం జేసుకునేటోలైతే ఎవ్వరు దగ్గరకే రారు
అదే
మరీ ఎవరికి ఎందుకు లొంగి ఉంటారు ఇవ్వ రేపు నువ్ ఎంత అంటే నేన్ అంతా ఉంటా అంటాన్రు
ఇయ్యాల రేపు నీది నువ్వే తింటన్నావు, ఉన్నా లేకపోయినా నాది నేనే తింటాను ఎవరికి కి బెండాయి ఎవరు ఉండారండి గిద్
అంతే మరీ
కాకపోతే మనోళ్లు అన్నప్పుడు అస్తారు అచ్చి ఏం జేస్తారు ఏడుస్తారు అరే మనకు హిమ్మత్ ఇస్తారు ఆరే అట్లా టెన్షన్ దీసుకోకండానేసి అదొక్కటి చెప్తారు విన్నారా అట్లుంటది పైసలు ఇస్తే చీ అందరు పైసలు తీయ్యరు ఎందరె మస్త ఏం జేస్తారు పైసలుస్తా స్తారు కొందరు ఏం జేస్తారు నీకు ఓదరుపుతారు అరే నువ్వు టెన్షన్ వాడకు మీ కొడుకు మంచిగా అయితాడు అరే అట్లా నువ్వు టెన్షన్ వాడొద్దు కొంచెం ధైర్యం ఇస్తారు
అంతే
అంతేగాని ఇగ నీ పిత్తినోళ్ళందరికి పైసలు ఇయి కంటే నువ్వు ఎంత మందికి ఇస్తావు
నువ్వ ఎంత మందికి ఇచ్చినావు
మరీ నువ్ ఎవరికైనా ఏమన్నా వచ్చినప్ ఇప్పుడు ఎవరికన్నా వచ్చి ఒక ఐదు వేలు ఇచ్చినావా పది వేలు ఇచ్చినావా ఇచ్చేది అందుకు
అ
నేను నాక్కడ కూడా వాళ్ళ బిడ్డ అంటాంది మేము ఎంత మంది పో ఏమో చే న్నాము కానీ ఇవాళ మాకు ఒక్క రూపాయి కూడా పూర్త లేదు ఎక్కడ నుండి ఆ ఎవ్వరు ఎవరీ కాడా కూడా మేము
అర్థం కాలే అండి కాలేద్
ఆ అంటే నే ఎవ్వరి క అడిగిన కూడా ఎవ్వరు ఒక రూపాయి కూడా ఇచ్చినంత ముంగడికి వస్తలేరు మేము ఎవరికంటే వాళ్ళ బాగా సహాయం చేసినాము యాభై వేలకు లక్ష రూపాయలు ఓ అడిగినోళ్ళకి అడిగినట్టే తిరుగుతానం ఇంట పొంటి ఒక్కరు కూడా ఇస్తలేరు మాకు అంటా ఉంది
ఊహు
ఇంటి పేపర్లు అడివి కూడా ఇమ్మం
నియే నియే పకడతే పచ్చే ఆ ఏ మ అతే పెద్ద రంది ఆ పెద్ద రంది అండి ఆమెకి
ఏ నీళ్ళు వస్తున్నాయి పడుతున్నావా లేదానా వ వాళ్ళు లేరా ఏందీ పాపోలు
వాళ్ళు జుగాడికి వెేయిళు
అచ్చ అచ్చహ బా బాగుంటుంది లేకుండా పట్ ఆ
ఆమెకి పట్టుమన్న పడుతుందండి అట్లా ఆమె వేరేటోళ్ళ కంటే అదే ఇల్లులు కడిగి నీళ్ళు పట్టి వంట చేసి ఉంచి అక్కడ నుండి అనే ఉంటది ఆమె
ఆ
ఆ
అండి
ఆ అండి
ఇవ రేపు ఏమో మనుషులు
వెరైటి మనుషులండీ
ఆ
అట్లా నడుస్తాంది ఇగ ఇప్పటి వరకు అయితే
బిడ్డ కూడా అటే ఉంది కావచ్చు బిడ్డలు ఇంటి సైడే పాయింరూ కావచ్చు మరి
ఇగ ఐడియా లేదండి ఎటో కానీ అడుగ నికయితే వోయిండ్రు
ఆ
ఇంట్ల
అమ్ముతం అంటే సగానికి సగ అమ్ముతం అంటే అంటే సగానికి సగం రేట్ అడుగుతున్నారు ఇల్లు గురించి
అవునండి మీరు ఒక ఫోను యాభై వేలు బట్టి తీసుకొని వస్తారు ఒక ఐఫ ఫోను ఒక లక్ష రూపాయలవి తీసుకొని వస్తారు మీరు
అవును
అయితే ఒక లక్ష రూపాయలు వస్తే అది మీకు పేపర్లు లేవు మీ దగ్గర ఏం లేదు అది బందోబస్తు స్తుగా అయితే నీకు యాభై వేలు డెబ్బై వేలు ఇస్తారు అంతేగాని మీ లక్షలు తొంభై వేలు అయితే ఇయ్యారు కదా లక్ష వన్ పాయింట్ ఫైవ్ అయితే ఇయరు కదా
ఆ
ఇది లావణ పట్ట మళ్ళీ
ఆ అవును
కూడా కాదు మరి మీరు అదే తెలివి ముప్పై నుంచి అరవై లక్షలు నేను కోటి రూపాయలు ఇక్కడ పెట్టకపోయటని కోటి రెండు కోట్ అంటారు కానీ వాళ్ళు రెండు కోట్లు ఇక్కడ పెట్టకపోయిది వేరే దగ్గర మంచి వ్యాల్యూ ఉన్న ప్లేస్ లోని తీసుకు కొన్ని కట్టుకోవాల్సింది ఫ్యూచర్ అలోచించి
అవును
ఉఠా ఉఠయ ఆ రే అట్లా
అ
నిన్న పోనీ అని బట్టలు తీసుకొచ్చిన అండి నేను వాళ వాళ్ళకి అసలు ఏం చేయొద్దంట చేస్తారు కానీ ఇక బట్ లన్నీ తడుస్తున్నాయని మీ అమ్మగారితోటి నేను మాట్లాడుతున్నా అయితే
హ
వాళ్ళ మనవడు అచ్చి అయ్యో కానింటి వాళ్ళకి నేను కాల్ చేస్తున్నా వాళ్ళు లేరు కొంచెం నువ్వు బట్టలు తీయవా అంటేగా అది నేను ఉండి అక్కడ వాట్ల అని నేను విన్నా కాబట్టి పోయి తీసుకోని వచ్చిన
అవును
హ్మ్మ్ ఎవరిది పనులు వాళ్ళు చేయరండి, వాళ్ళు చేపించుకునే రకం ఇక్కడ ఎవరు వనిగి అణగి మనిగి లేరు కద చేయనికి మేము చెయ్యమండి, నాకు నాకు నచ్చింది ఆ నువ్వు మంచిగా ఉంటున్నావు అంటే హండ్రెడ్ పర్సన్ నాతోటి కాకున్నా చేసిస్తాను ఏదైనా కానీ అంతేగాని నువ్వు రుబాబు చూపెడితే ఆ రూబబు మన దగ్గర పనికిరాదు అంటా నేను గుడా
అంతె
అట్లా అట్లా ఉంటదండి ఇ వాళ్ళది వాళ్ళది ఏ రేటుంది మనుషులు వెరైటీ మనుషులు వాల
అదే నిన్న చెప్తాంది ఎవరే మరి ఎవరికి అమ్ముతానరు ఎవరు తీసుకుంటాన్నారంటే ఇక ఎవరో ఒకరు తీసుకు కుంటా అని అయితే చెప్పిండ్రు, దాని తర్వాత రేట్ అడిగి సగానికి సగం తీసిపారేసినట్టు మాట్లాడుతున్నరు అన్
మా మామ దగ్గరికి స్టోరీ అస్తే నాకు ఫస్ట్ కాల్ చేస్తాడండీ ఆయన దగ్గరికి అక్కడేం వెళ్లలే టాపిక్ ఏమ్ వెళ్ళలే ఆ ఇక వేరేటోళ్ళు అంటే ఎవరో తెల్వది కాకపోతే వేరేటోళ్ళ దగ్గర వీళ్ళు అడగాలి. అంటే వాళ్ళ మీద వీళ్ళు అవసరానికి పోతారు మళ్ళా వాళ్ళ మీదనే ఏడుస్తారు. కేస్ కి తయార్ హై ముజేకి కుచ్ గడ్బడ్ లే ఆ ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ కావాలి, వాళ్ళు పది పది వేలు ఇస్తే తీసుకు పోవాలి వాళ్ళ వాళ్ళ ముడ్డి మీదనే తన్నాలన్నట్టు వీళ్ళ కాన్సెప్ట్ ఉంటది సో అందు గురించి ఏంది వేరే వాళ్ళు ఎంత చెప్తారో చూసి ఆ తర్వాత వాళ్ళ దగ్గర చెప్ పోతే వాళ్ళు ఏం రేట్ చెప్పిండ్రో తెలుస్తది
అవును
అట్లా
ఏమోనండి వీళ్ళది వీళ్ళ బుద్ధే అంతుందండి వీళ్ళ బుద్ధిని తగ్గట్టు పాపం తనకు అయితుంది
హండ్రెడ్ పర్సెంట్ అదే బుద్ధి.
మరి కానీ అంత గలీజ్బుద్ధి ఉండద్దండి మనుషులకి ఏం మన్షు
బాగా గలీజ్ అంటే బాగా గలీజోళ్లు
కానీ ఆ దేవుడు కూడా పాపం వీళ్ళకు వస్తే ఏం కాకపోవును
అరే దేవుడు అట్లా అట్లా కాదండి దేవుడు దేవుడు ఎట్లా అంటే ఇప్పుడు నీవు నువ్వెవరికి ఫీల్ అయ్యి ఏడుస్తావ్ వాళ్ళకే నీకు ఆ తక్లీఫ్ ఏంటిదో
ఆ ఆ ఆ తీస్తాడు అదే కదా మన పెద్దోళ్ళు పాపాలు చేస్తారు మన పిల్లలకు
గదట్లా ఉంటదిగ ఎవర్రా అదృష్ట ష్టంలో ఏం రాసున్నదేమో కాని ఇక ఇ నాకైతే ఇట్ల ఉన్నదిగ
పా
హమ్ నల్ల వస్తంది
ఓకేనండి ఇంతసేపు మాట్లాడినందుకు థ్యాంక్ యూ
ఓకే అండి, థ్యాంక్ యూ
ఒకే